కేమ్లా ఖాళీగా ఉన్నా నువ్వు చెప్పు
ఉమ్మ్ ఈ వేస్ సవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లేేసి వచ్చావ్
ఎక్కడిక్ వెళ్ళలేదు నువ్వు నేను నువ్వెక్కడైకైన వెళ్లొచ్చావా
ఆ నేనైతే గిన మొన్న తిరుపతికి వెళ్ళాను
ఓ అవునా
ఉమ్మ్
ఏం చేసావ్ అక్కడ
తిరుపతి మంచి దేవస్థానం కదా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రైన్లో వెళ్ళి అక్కడ తిరుపతి అని ఇష్ స్టేషన్ లో దిగిన్ తర్వాత డైరెక్ట్ బస్ ఎక్కి దర్శనానికి వెళ్ళాము అక్కడ లడ్డు గాని చనా బాగుంటుంది అలాగే ప్రసాదం కూడా ఆ ఇస్తారు బయట దాంతో పోలిస్తే చనా బాగుంటుంది అనమాట
నేనైతే ఈ వేసవి సెలవులకి ఎక్కడ పోలేదు కానీ ఆ ముందుసారి వెళ్ళినప్పుడు నేను కూడా తిరుపతికి వెళ్ళాం అక్కడ చాలా బాగుందింది అంటే మేమైతే వేంగమాంబలో ఫుడ్ తిన్నాం మళ్ళా లడ్డూలు అవంత బావుంటాయ్ అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది అనిపిస్థాది నాకు తిరుపతిలో
అవును స్వామిని ఎన్నో గంటల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉంటాము కనీ స్వామిని చూడగానే అక్కడ ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళువస్తాయి అనమాట
అవును ఆ ఒక్క సెకండ్ కోసమే మనం ఎంత ట్రావెల్ చేసి వెళ్తామో కానీ అదృష్ అదృష్టం ఉండాల అట్లాంటి ప్లేస్ కి వెళ్ళాలంటే కదా అట్లే తిరుపతి అరుణాచలం అన్నీ
నిజం అరుణాచలం
అహా అరుణాచలంకి ఎప్పుడు వెళ్ళ ఛాన్స్ రాలేదు బట్ తిరుపతి అయితే వెళ్ళ
ఉమ్మ్ అరుణాచలం నేను కూడ వెళ్ళలేద్ అరుణాచలంకి అదే అరుణాచలంకి వెళ్ళాలంటే అదృష్టం ఉండలా కదా ఊ మ్
ఇంకా నేనైతే ఈ ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్తో ఆ ఇక్కడే ఉన్న చుట్టూ ఉన్న ప్రదేశాలు తిరిగాము అక్కడ మంచి టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్తో అయితే చాలా బాగుండింది మాకు
అవునా నేను మొన్న హాస్టల్స్ కి వెళ్ళెంటి
ఓ అదేంటి హాస్టలియర్స్ అంటే నాక్ తెలీదె
హాస్టెల్స్ మామూల్గా మదన్ పల్లి లో జిల్లాలో ఉన్నాయనమాట అక్కడ చాల ప్రశాంత్ తంగా ఉంటుంది ఇంకా రేని సీజన్ లో వెళ్తేనా ఇంక బాగా లగ బాగ అక్కడే స్టే కూడ చేయొచ్చు టూ డేస్ చానా మంది అయితే ఫ్యామిలీస్ తో కూడా వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులు ఉండి అక్కడ స్విమ్మింగ్ చేస్తూ అక్కడ గాలిని ఆశ్వాదిస్తూ అలాగే కొన్ని గేమ్స్ ఉన్నాయి దాని కి వెళ్తారన్నమాట ఈసారి నువ్వు కూడా వెళ్ళు చానా బావుంటుంది
అవున ఈసారి అట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్తా ఎందుకు హాస్ట్లీల్స్ అనే దానికి అట్ల పేరు ఒచ్చింది
హాస్టిల్స ఆ ఎందుకంటే గిన అక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఎండలో అయినా కూడ వానలో అయినా కూడా అక్కడ చాలా చెట్లు ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్లేస్ అంతా చానా కూల్ గా ఉంటుంది అందుకనే ఆ పేరు పెట్టారన్నమాట ఇంకా చలికాలంలో అయితే గిన వాన పడినప్పుడు అట్లా వెళ్తే గిన చీనా బాగా ఎంజాయ్ చేయచ్చ్ చ్చు
మేమైతే మా ఫ్రెండ్స్తో ఇక్కడ ప్లేస్ తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ మంచిగా ఇక్కడ డీమార్ట్ ఉన్నింది డీమార్ట్ కేళ్ళి అన్ని కొనుక్కున్నాం మళ్ళీ షేర్ చేసుకున్నాము ఒకరికొకరు ఏం కొన్నామో అవి